హ్మ్ బాగున్నవా
ఆ బాగున్నా నువ్ బాగున్నావా?
హ్మ్ బాగున్నాన్ ఏం చేస్తున్నవ్
ఏం చేయలేదు ఇప్పుడే కూర్చొన్ చెట్లకి వాటర్ పోసి చు ఆ పాస్ ఆ మార్నింగ్ తిన్నా నువ్వేం చేస్తున్నవ్
కలి ఇప్పుడే తిని
హ్మ్ ఏం తిన్నవ్
అ మదా కాలీఫ్లవర్ కర్రీ.
మ్ హ్
నువ్వు మార్నింగ్ ఏం తింటివి?
మార్నింగ్ అచ్చి నేన్ చపాతీను వంకాయ్ కురా నిన్న నైట్ నేనే చేసిపెట్టింటి మార్నింగ్ కోసం హ్మ్ మ్ బానే ఉంది.
హ్ హ్
అది తింటి.
మ్ హ్ ఇంకా ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు?
ఏం లేద్ ఇంగ ఫాస్టింగ్స్ ఉన్నారు కదా పనుకున్నారు. పండుకోన్ ఫోన్స్ చూస్తనాడు ఇంకా మా డాడీ షాప్లో ఉన్నాడు.
హ్మ్
మ్ ఇంగ కరెంట్ ఏమో టూ డేస్ నుంచి చాల సతా ఇస్తాంది అసల్ కరెంటే ఉండడం లేదు.
అవునా ఎందుకు ఆ మకేం పర్లా నిం నయా సెకెండ్ సాటర్డే కాబ
ఆ నిన్న సెకండ్ సాటర్డే కాబట్ టి లేద్ అసల్ మార్నింగ్ కట్ చేసేవాళ్లు ఆఫ్టర్నూనేసి కట్ చేస్తర్ వాళ్ళు కరెంట్
హా మాకు మార్నింగ్ నుంచి టూ వరకు లెదేమో
మ్ హ్ మాకి హాఫ్ట్ అంటే లెవెన్ ఫైన నుంచి ఇట్టే ట్వెల్వ్ పైనేమో ట్వెల్వ్ పైన నుంచి ఆ సిక్స్ ఫిఫ్టీన్ వరకు అసల్ రానేల రాలేదు ఇంగ ఏమన్నా ఉంటే కదా మిక్సీస్ అవన్నీ వాడుకునేవి.
మ్ మ్
అట్లేం వాడ్ డిక్ గుడా కాలేదు కరెంట్ లేదు కాబట్టి అసలేమీ చేయలే నిన్న తినేకి కరెంట్ ఒచ్చి ఉంటే చట్నీ ఆ మిక్సీలో వేసి చేేసి ఇంగ దోశల్ వేస్కుం తింటి.
ఆహా
మ్ అంటే కరెంట్ లేక్పోతే ఇగ ఏ పని చేయలేం.
అవునవును ముందు కరెంట్ లేకనే ఎట్లున్నారో ఏమో
హ్మ్ ముందు వాళ్ళంటే రుదుకుంటాన్నారు దింట్లో
ఆ ఉన్నారు కానీ కష్టమె కదా మనకి ఇప్పుడు ఇవన్నీ వచ్చి ఈజీగా ఉంది నైట్లో ఇట్లా లైట్ లో నైట్లో లైట్స్ ఉండవు ఏముండ ఒ ఆ బద్దకం వలె టెక్నాలజీ వస్తుందెమో కదా
ని వల్ల బద్ధకం ఎక్కువయిపోతాంది.
ఆ అది గుడా నిజమేలె ఆ టెక్నాలజీ వల్ల బద్ధకం వస్తాందేమోలె
మ్ ఇంగా ఎగ్జాంపుల్ మిక్సీసే తీస్కో మార్నింగ్ నుంచి అది ఏమి గని చేయ్లా అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తాన్నాం గాని ఇంట్లో
మ్ మీకు ఇంట్లో రోల్ లేదా?
ఉన్ని దాంట్లో మా నాన్నమ్మకి ఒక్కాకు ఒక ఆ ఆ వక్క అంటుండ్డుచూడు దంచి దంచి దంచి అది మెరూన్ కలర్ లో అయిపెయింది అది
ఓహో
ఉమ్ ఇంగ దాంట్లో ఇంగ రుబ్బితే బావుంటుందని ఇంగా మేమ్ గమ్మునైయిపోతాది
ఆ అంతేలే మీ నానమ్మ మీ ఇంటికి అప్పుడప్పుడ్ ఒస్తా ఉంటుందా
ఆ మా నాన్నమ యాడికి రాదు మదన్పల్లిలోనే ఉంటుంది ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే వస్తుండే
ఆహా
ఉ హుమ్ మల మా తాత ప్రతి సండే ఒస్సవుంటాడు ఒచ్చి టిఫిన్ తినేసి మళ్ళ కొద్దిసేపుఉండి వెళ్తా ఉంటాడు
ఆహా
ఊమ్
తిట్టు కదా మీది
ఉ హు ఆహ్ అక్కడ ఉండరు ఇక్కడ్ మా పెద్దప్ప వాళ్ళు ఉంటారు ఇక్క ఉమ్ ఇక్కడ ఒక సిటీ ఉంది ఆ అక్కడ ఉంటారన్మాట వాళ్ళు మాక్ దెగ్గర్లోనే
ఆహా
ఊమ్ టూ కాలేజెస్ దాటిన్ తర్వాత ఒక పెద్ద సిటీ లాగ ఒస్తుంది అడ ఉంటారు ఉమ్ సో మీ నాన్నమ్మా వాళ్ళ అం అమ్మమ్మ వాళ్ళు మీతోనే ఉంటారా
ఆ మా నానమ్మ ఉమ్ చేనిపోయింది రీసెంట్గా ఆగస్టులోనేమో
ఆ
ఇంక తాత మాతోనే ఉంటాడు
ఉమ్
ఇంకా అమ్మమ్మ వాళ్ళది కడప వాళ్లు అక్కడేఉంటారు
ఉహ్మ్ అసలు అన్ని ప తి ఒకదానికి టెక్నాలజీ ఉంది లే కదా క్రాప్స్కి పంటలు పండించడానికి
ఆ ప్రతిదానికి ఉంది ముందులాగా పంటలు ఇప్పుడు పండి డించటంలో కష్టం కాదు ఆ విత్తనాలు నాటడము అంతా ఆట్రాక్ క్టర్ ద్వారా చేస్తార్ అనుకుంటా మళ్ళా ఏదైనా వర్రీ కోయ్డానికి మిషన్లు వాడ్తారు
ఉమ్ పెద్ద పెద్ద మిషన్స్ వచ్చేస్సైయేమో కద నేన్ చూస్తా ఉంటా ఇది తప్ప ఏమ్ మాక్ అంతగా లేదు కానీ కొన్ని సిటీస్ లో కొందరు అంటే ఫ్యాక్ట్రిస్ ఉంటాయి కదా వాళ్ళ్ అట్లే చేస్కుంటాంటార్ చాలా పెద్ద పెద్ద మిషన్స్
అట్లే కానీ పల్లెల్లో కూడా ఒచ్చేస్నై ఏంటి మనుషులకి పెట్టేది ఏం మిషిన్లకే పెట్ టేద్దమ్మ అనేసి వాళ్ళు అట్లా చేసేస్తున్నారు ఇప్పుడు
ఆ ఆ ఆ వాళ్ళు ఏమంటే ఇంకొంచెం ఎక్కువ్ ఇన్వెస్ట్ చేసి త్వర్గా అయితుంద్ కదా పని వాళ్ళకి ఇచ్చే ఏంటి అయినా మనుషులు గూడా చాలా డిమాండ్ చేసానలే కదా
ఆ అవునవును
హ్మ్ ఇంకొచ్చి వాటర్ కి అదేందొ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనే ఉందీ మోటార్ కొనాల్సిన పనే లేదు
ఉమ్ మళ్ళ స్టార్టర్ వదిలి కుడా ఆటోమేటిక్ స్టార్టర్ అనమాట కరెంట్ వస్తనంటే అదంతకదే ఆన్ అయిప్ పోతుంది మనిషి గూడా పోయి దాన్ని ఆన్ చేయనవసరం లేదు
హ్మ్ అదే మోటర్ గదా రీసెంట్ గా విన్నా మా ఫ్రెండ్ వాళ్ళు ఇన్ను ఫోన్ లోనే రెండు మిస్డ్ కాల్స్ చేస్తే ఆనయ్ పో అదెందో గవర్నమెంట్ ఎందో తెచ్చిందంటనే ఇట్లా టెక్నాలజీ ఏమంటే ఆ సిమ్ కీ రీచార్జ్ చేసుకోవాలంట
ఇన్నుగు రీచార్జ్ చేసుకోల్లా ఆహ
హ్మ్ ఇంగా అహ్ ఇగ్ ఆహ్ గడ్లో సాల్లో ఏందో అంటారవి ఏసీకి రోడొ బెటర్ అంటా ఎందేన్నో ఉన్నాయి మా డాడీ వాళ్ళు ముందు ఆ పనే జేశా ఇన్ మాకి టూ ట్రాక్టర్స్ ఉన్నయ్ మేమ్ మా నేటివ్ లో ఉన్నప్పుడూ ఒక టెంపో ఉన్నింది టూ ట్రాక్టర్స్ ఉన్నిన్నయ్ ఒక కార్ ఉన్నింది మాకి
ఆహా
కారొచ్చి బాడిగలకీ పంపిస్తాం ఇంగ ట్రాక్టర్స్ ఒచ్చి రైతులు అక్కడ చానా మంది లే మ నేటీలు
అవునవున్లే
హ్మ్ ఏమన్నా మ్ మట్టి వంతా బ్రిక్స్ ఏమైన కావాలంటే ట్రాలీ తగిలిచ్చి పంపిస్తాము ట్యాంక్ ఉన్నింది వాటర్ ట్యాంక్
హ్మ్
ఒక బిందెకి ఇన్ని రూపాయల్ టూ రూపీస్ అట్ల అట్ల దీసుకుంటాము.
హ్మ్ హు
అప్పుడు వాటర్ గూడ ఆ కాలంలో మేము చిన్నప్పుడు ఆ ఉన్నప్పుడు వాటర్ గూడ చానా కరువు ఉన్నింది మా నేటిలొ
ఆ అవున్లే అప్పుడు వానలు ఎక్కువ పడేది లేదు
హ్మ్ ఇంగ మమ్మల్ని జూసి ఇంగ అందరు తెచ్చేసిరి ట్రాక్టర్స్ ఇంగా ఇంగ మేము గుడా షిఫ్ట్ అయిపోయినం వేరె చోట
హ్మ్ హు
హ్మ్
అంటే మీ దగ్గర ట ట్యాంకర్ ఉన్నిందా
ఆ ట్యాంకర్ గుడా ఉన్నింది అన్నీ మా డాడీ తెచ్చి పెట్టిండు అహ బోరు గాద్ ఇక్కడా ఇందు రు ఊర్లకి ఊరికి హెడ్ గా ఉంటుంది చూడు అది ఏందో అన్ అన్ని చోట్ల నుంచి ఆహా అంటె బోర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచే పట్టుకొని వస్తాంటి మేము
ఆహా మూర్ నాల్ నుంచి పట్కొనొచ్చి పల్లెలకి ఆహ
టుకు సిక్స్ హండ్రెడ్ కు ఎంతో ఇస్తాన్నినార్ ట్యాంక్
ఆహా
అట్లా మేం సప్లై చేసాంటమీ
ఆహా
హ్మ్ మ్ చానా ఒక్కొక్కసారి అయితే ఫ్రీగా ఈచేస్తాయండి నీళ్ళకి మె మనీ తీసుకొ మేమె ఇన్వెస్ట్ చేసి ఫ్రీగా ఇచ్చేస్తాంటిమి
హ్మ్ హు
హ్మ్ ఇప్పుడు ఏమి ఇవంతా ఫిల్టర్స్ వచేసి ఎవరు వెళ్తున్నారు అసలు ట్యాప్ ట్యాప్ వాటర్ కూడా ఎవరు తాగడం లేదు
ఇప్పుడు అన్ని మినరల్ వాటరే ఇంకా అందరికి ఇంట్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు వాటర్
మ్ అసలు రాకపోయినా కూడా నీళ్ళు ఇది ఫిల్టర్ వేసుకుంటారు బోరు ఉన్న వాళ్ళు ఉమ్ అవును మా కూడా బోరు ఉంది కానీ ఆ అంటే మేం అసలు పడుతుందో లేదో అని డౌట్ గా ఉంటి మీ స్టార్టింగ్ లో ముందు ఎవరో ఒక పాయింట్ పెట్టించిచారు మాకు అసలు గుర్తు కూడా లేదు మళ్ళా మా డాడీ ఏందో అక్కడ్ ఉందని చెప్పినారు మళ్ళా అక్కడ వేస్తే పడింది బోరు హుమ్ ఆ అవున మా ఇంటి దగ్గరే మా ఇంట్లోనే కొంచం మీకుంద బోరు
అ ఉంది కానీ అది ఒక ముగ్గురికి ఉంది బా
ఆహా మీ రిలేటివ్స్ ఏనా
మ్ మా రిలేటివ్స్
మ్ బోరు ఉంటే ఏం ప్రాబ్లంలెండి
ఉమ్
ఇక్కడొచ్చి మా ఇంటి వెనక వెనక వాళ్ళ ఒక ఇల్లు ఉంది అనమాట అక్కడ వాళ్ళకి బోర్ ఉంది ఇక్కడ కట్టిన ప్రతి ఒక్కరికి బోర్ ఉందనమాట వాళ్ళు ఏం చేస్తారు ట్యాంక్ ఫుల్లయిపోతే అసలు మోటరే ఆఫ్ చేయ్యరు వెళ్ తానే ఉంటుంది వాటర్ అట్లా ఎంత వాటర్ వేస్ట్ చేస్తారో వాళ్ళు అప్పుడు నేను అనుకుంటా ఉంటా ఎడైన్నా వాళ్ళ వల్ల మాకు అసలు నీళ్ళ రాకుండా అయిపో తుందేమో అని అంత వేస్ట్ చేస్తా ఉంటారు వాళ్ళు
ఆ మోటర్ అప్ చేస్తే సరిపో
ఉమ్ పోతనే ఉం అయిపోతానే హాఫ్ అన్ అవర్ అయింటుంది వన్ అవర్ అయింటుంది అయన ఆఫ్ చేసిండరు కానీ వాళ్ళకి వాటర్ ప్లాంట్ ఉంది మాల్ల
హో
ఉహ్మ్ ఇమ్ ఇంకేం ఆఫ్టర్నూన్ లంచు మీరే చేసరా మీ అమ్మ చేసరా
మాది మార్నింగ్ చేసిందే ఉంది అదే తింటాం
ఉమ్ ఇంకేం రేపు కాలెజ్ ఉందా
ఉమ్ అవును
ఉమ్ మ్ ఫస్ట్ ఇంకేం ఉం ఉ సరే బాయ్
ఉమ్